హలో
హలో
ఆ
హాయ్ అండి
హాయ్ అండి
మ్మ్
ఎలా ఉన్నారండి ఆ బాగున్నామండి
తిన్నారా
ఆ తిన్నామండి మీరు
ఆ తిన్నాం మండి ఇప్పుడే జస్ట్
ఏం తిన్నారండి
ఆ వెజ్ టేబుల్ పలావు రైత
అ
మీరు
మేము మా ఫ్రెండ్స్ బయటకి వెళ్ళి తినివచ్చామండి
ఓకే ఓకే ఎటు వెళ్ళారండి
మా ఫ్రెండ్స్ అండి
ఓకే సుబాట్ వెళ్ళార
అవున్
ఓకే ఓకే ఎడ ఉంది ఏం చేస్తున్నారండి మీరు
ఏం చేయట్లేదండి
ఉన
ఇప్పుడే కూర్చొని చిప్స్ ప్యాకెట్ తింటా ఉన్నానండి
ఓకే ఓకే స్నాక్స్ తింటున్నారా
అవును అండి మీరు
లేదండి జెస్ట్ ఇప్పుడే లంచ్ అయింది
ఉను
అట్లా రెస్ట్ తీసుకున్నాందమాని అన్నావ్
కాదు
మ్మ్
ఇంకేంటి అండి
ఇగ అంటే స్టడీంగా లేకుంటే ఏమనా జాబ అండి మీరు
స్టడీ ఏంటండీ
అవునా ఆ సేమే అండి
అ
నీకేమైనా హాబీస్ ఉన్నాయండి
ఏం లేవండి తినడం పడుకోవడం తప్ప
అవునా
ముహు
ఓకే ఆ కబడ్డి ఆడడం క్రికెట్ ఆడడం వీడియోస్
హ నాకు కబడ్డీ అంటే ఇంట్రెస్ట్ అండి
మీకండి
ఆ
చూసారండి కబడ్డీ
ఆ చూస్తామండి
ఓకే ప్రో కబడ్డీ లో కదండీ
ఆ అవునండి
మీకు ఫేవరెట్ టీమ్ ఏందండి
దొరుకుతాయి డానికి సంబందించిన అప్ లో
నాకు తెలుసు
మ్మ్
ఓకే నాకైతే బెంగుళూర్ బుల్స్ అండి
మ్మ్ పాట్నా పైరేట్స్ బెంగళూర్ బుల్స్
ఆ త్రి డేస్ లో ఫ్రీ
మీరు ఆడలేదా ఎప్పుడు కబడ్డీ
లేదండి ఇంక స్టడీస్ ఆపేశాం అసలు ఎక్కడ ఆడడం లేదు
మ్మ్
అక్కడ మా హోమ్ అదే మా టౌన్ అదే మా ఇంటికి వెళ్తే అక్కడ మా ఊర్లో అంతమంది మా ఫ్రెండ్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ ఉన్నారు
మ్మ్ చిన్నప్పుడు ఆడేవాళ్ళ అండి మీరు
మ్మ్ ఆడాను అండి బాగా ఆడాను
మ్మ్
ఇంటర్లో కూడా ఆడేవాళ్ళం
మ్మ్ అంటే పెద్ద ప్లేయరా మీరు
అంతేంలేదండి జస్ట్ డిఫెండర్ అంతే
ఓ
హ మీరు ఇంటర్ హాస్టల్ హా ఆ అప్ అండ్ డౌన్ అండి
హాస్టల్ అండి
ఓకే
మ్మ్ హ్హ్
ఎక్కడ చేసారండి మీరు ఇంటరు
నేను తిరుపతి అండి
ఓకే ఓకే ఉమ్ అయితే బానే తిరుపతి అదే తిరుమలకి వెళ్ళింటరే బానే
ఆ అంతేం లేద్ అండి వెళ్ళాం మాముూలే
ఇంగ తరుపతి అంటే పైనే గా పైన తరుమల గదా దర్శనం బాగ అవుతుంది గదా
కానీ కాలేజీ లో హాలిడేస్ ఇవ్వలికదండి
ఓకే ఓకే
ఉం
ఉమ్
మీర్ ఎక్కడ అండి చదివింది
నేను ఇంటర్ చదివింది ఇక్కడ అండి కర్నూలు
ఉమ్
ఉమ్ టెన్త్ వరకు ఇంటి దగ్గరే అండి అప్ అండ్ డౌను
ఉం
ఇంకా ఇంటర్ వచ్చేసి ఇంకా హాస్టల్ కేళ్ళిపోయా కర్నూలు
ఉమ్ మీ ఊర్లో ఫేమస్ ఫుడ్ ఎందండీ
మా ఊర్లో ఫేమస్ అంటే ఏన అంతగా ఏం లేవండి
హ్మ్
ఉమ్ జస్ట్ ఆ స్ట్రీట్ ఫుడ్ అయితే ఒగ్గాని బజ్జి
ఉమ్
ఆ ఒక ఒక ప్లేస్ లో ఒక పాయింట్ ఒత్తుంది గదా చాలా ఫేమస్ అది ఉమ్ ఇంకా జిలేబీ
ఉమ్
ఉమ్ మావోల్లో ఆమే మా ఊర్లో అంత ఫేమస్ లేదు గానీ మా కర్నూలు లో మతం ఉన్నది
ఉమ్
తర డిస్ఫూట్స్ అని
కదామ్
తెల్సా అండి ఆ చాలా బ్రాంచ్లు ఉంటాయి ఆడ అక్కడ అయితే ఫేమస్
ఉమ్మ్మ్
నేనంటే పుట్టింది మొత్తం అక్కడే గదా ఆ పుల్లారెడ్డి స్వీట్స్ స్టార్ట్ అయిందే అక్కనుంచే గదా ఆ
ఉమ్
ఉమ్ మీరండి టెన్త్ టెన్త్ కూడా హాస్టల్నా
ఆహా లేదండి
ఓకే ఓకే సో నా సరిగే అన్నమాట
అండి
అంటే నా సరిగకి ఎంటన్ని నా లక్కీ ఏ అంటాన్నా
ఉమ్
హ్మ్
టెంపుల్స్ ఏమి ఫేమస్ లేదండి మీ ఊర్లో
మా ఊర్లో ఫేమస్ అ ఉన్నాయండి వెంకట స్వామి టెంపుల్ గానీ మా ఊరు నుంచి ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్కి మంత్రాలయం వస్తుందండి
హుమ్
మంత్రాాలయం భారీ ఫేమస్ రాఘవేంద్ర స్వామి ఉంటాడు పక్కనే తుంగబద్రా నది
ఆ
హుమ్ మా అమ్మ వాళ్లది కూడా అదే ఊరండి అంటే పక్కన పల్లె అందరం అంత పుట్టి పెరిగింది అంత అక్కడే అండి
హు
నేను పుట్టింది కూడా అక్కడే ఇంగ వా సిక్టి సేవన్ ఇయర్స్ అక్కడే పెరిగాను
మ్
అంతా అంతా అక్కడే అండి
హుమ్
ఇగ ఈ టైము ఉంటే ఒక చిన్న ఇన్సూరెన్ చెప్పనా మా ఊరి గురించి
ఆ చెప్పండి
టూ థౌజండ్ అదే రీసెంట్గా అండి టూ థౌజండ్ నైన్ లో ఎయిట్ లో అనుకుంటా తుంగభద్ర నది మొత్తం ఫుల్ గా వరదల పారినయ్ చుడండి మీకు తెలిసిన తెలియదు అంటే ఫుల్ డ్యామ్ వానాలు ఎక్కువ వచ్చి డ్యామ్ వదిలేశారు కోప్పల్ కోప్పల్ డ్యామ్ ఆ డ్యాం అట్లాగే వదిలేష్ ఒదిలే తే ఎక్కువ నది ఎక్కువ పారి అంట మా ఊరు మా మా అమ్మోళ్ల ఊరు పక్కన నది నా పారుతుందది అ ఉర్ ఆ నీళ్ళు మొత్తం ఊర్లోకొచ్చి ఊర్లోకొచ్చి మొత్తం ఊరు మొత్తం పాడైపోయి
హుమ్
మే ఇప్పుడు వేరే మంత్రాలట్లో వచ్చి తి అక్కడే ఉండి స్టే వచ్చేసి మళ్ళ తరువాత ఫుల్ హెలీికాప్టర్ వచ్చయ సేవింగ్ కోసం
హుమ్
మా ఊర్లో అంటే రాఘవేంద్ర స్వామి మాత్రం మటన్ మంత్రాలయం కానీ ఆ స్వామి ది ఆ సమాధి మాత్రం మా ఊరిలో ఉంటదండి
అ
మా అమ్మ వాళ్ళ ఊరిలో గాని ఆ స్వామి మాత్రం గింత కూడ మునగలేదండి పెద్ద పెద్ద ఇంళ్ళు లే మునిగిపోయినాయ్ ఫస్ట్ ఫ్లో సెకండ్ ఫ్లోర్ వరకు
హుమ్
గాని ఆ సామీ మునిగే మునిగి పోలేదండి అది ఫేమస్ మా ఊర్లో
మ్
ఇట్లా మీకైనా ఇన్సూరెన్స్ ఉన్నాయండి మీ వీలేజ్ లో ఏమన్నా
అలా
హలో
అలా ఏం లేవండి
ఆ ఆ
హుమ్
మా అయితే మాక్ గుర్తున్న ఇన్సిడెంట్ అదండి
ఉ
చాలా ఫేమస్ డే అ ఆ చాలా ఫేమస్ అన్నక్కనే
ఆవుం ఇరు లేదా అండి మీకు
ఏన్దన్ది
కాాలేజ్ లోదా మీకి ఈరోజు
కాలేజ్ అండి లేద్ సాటర్డే కన్ది వీకెండ్ కదా
హ
సాటర్డే కాలేజ్ ఉండదండి మీకండి
మాకి రోజు ఆఫ్డే అండి
అవునా ఓకే ఓకే మాకు ఈరోజు కాలేజీ లేదండి వీకెండ్ సాటర్డే గదా సాటర్డే సాటర్డే హాలిడే ఉంటది
ఉ
అ
ఏం చేయాలండి మరి
ఏందండి
ఏం చేయాలి ఇప్పుడు
ఏం లే ఏం లేదండి జస్ట్ ఇలా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని
ఉ
ఏం చేయట్లే అని బయటికి వెళ్తే బయటికెళ్తానని
హ
అంటే టీ కోసం టీ కోసం టీ కాఫీ
అ
ఫీ నైట్ ఏమన్నా చదువుకు ఏమ చేసుకుంటా
అ
మూవీస్ ఏమనా చూడాలండి మీరండి
మాకు చదువు అంటే మాకు పట్టదండి
అ హ అంటే ఏమనా ప్లాన్స్ ఉన్నాయండి నైట్ మీకు
అమ్మో ఏం లేవండి తినడం పడుకోవడం అంతే మా ప్లాన్
అవునా
హ
బర ఓకే అండి సర సే అండి బాయ్ అండి
ఉ